హలో
హలో హలో
నమస్కారం అండి
వినిపిస్తు వినిపిస్తుంద మాట్లాడేది ఆ సరే చెప్పండి
మీరు రీసెంట్ టవల బెజవాడ కి
అర్దం కాలేదు సార్ మళ్ళీ చెప్పండి
మీ ఫ్రెండ్సు ఎవరైనా డ్డ్వాస్ అడ్వైస్ ఇవ్వనండి నాను
నేను ఉచిత సలహాలు ఇయడం వల్ల చనా సార్లు చానా మాటలు పడ్డాను
ఎందుగు
సరే మన ఫ్రెండే కదా అని ఇచ్చి కూడా లాస్ట్ కి నేనే చెడ్డ వోన్ని అయిపో వాళ్ళలో
అప్పటి నుంచి ఇంకా నేను అడ్వైజ్ లు ఇయడం ఆపేశాను ఉచిత సలహాలు అంటారు కదా అవి సరే పాపంవాడు ఈ చాలు మోసపోయాను గూడా
అవును ఎప్పుడు ఆగస్ట్ లో కేవియల్ లో
ఏ ఇయర్ అంటే ఈ ఆ ఇయర్ గాద్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోనే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోనే మోసపోయాను ఆ అర్దమైతుంద
అర్దం గావట్లేదు
ట్వంటీ ట్వంటీ ఫీల్డ్ను లోనే మోసపోయానని చెప్తున్నాను
అంటే సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ అంటే ఏం లేదు అరే అది ఇదరా అంటే లాస్ట్ కి నేను చిన్న మిస్ కమ్యూనికేషన్ అయింది మధ్యలో
ఓ
అబ్బబ్ బ్బ బ్బ బ్బ దాని వల్ల ఇంకా పెద్ద గొడవలు అయిపోయినాయి
పెద్దవ
ఆ కొట్టుకునే అంత వరకు ఎళ్ళింది ఇది
ఓ
ఇంగా అప్పటినుంచి ఉచిత సలహాలు ఇవ్వడం మానేశాను నేను మీరు ఎప్పుడు మోసపోలేదా అట్లా
చాలా మోసపోయాం
ఎప్పుడు పోయినావు నిన్న పోయినావా ఆ
పో పోలేదు
అదే ఎప్పుడు పోయారు మీరు మోసపోయారా ఎప్పుడైనా
ఏంటి ఎంత
పదిహేను రూపాయలు
అది ఏ ఫ్రెండు
మూడు నలభైదు నో మూడు నలభై నూట ముప్పై ఐదుఐతే నూట యబై
ఆహా అంటే ఇది అప్పుడు మీరు అక్కడ చూసుకోలేదా
అంటే నమ్మకం తోటి అక్కడ లెక్కేసుకోలేదా
ఆ అవును
లేకపోతే వాళ్ళు ఇచ్చినా కూడా నువ్వు ఎక్కడన్నా పడేసుకున్నావా
ఆ నమ్మకంతో లెక్కేయకుండా వచ్చేసా
నమ్మకంతో లెక్కేయడం మర్చిపోయావా
ఆ ఏతున్నా లైక్ మా అయితే మళ్ళీ అది మనసు ఒప్పగాని మనం
ఇప్పుడు నువ్వు ఒకడికి సహాయం చేస్తే మళ్ళీ నువ్వు వాళ్ దగ్గర నుంచి సహాయం ఆశిస్తావా
సయంమ ఆజు
ఆ
చే స స ఆశిసను నేను చె
ఎ ఎందుకని
ఈ సమాజంలో సాయం చేసేవాళ్లు తక్కువ ఉన్నారు
ఆహా అంటే మీరు సహాయం చేస్తారా ముందు
నేను సాయం చేస్తున్నా సాయం
ఆ నూతనచేసి నీకు సహాయం అవసరం ఉన్నప్పుడు ఎప్పుడన ఎవన్నా వదిలేసిన విషయ సన్నివేశాలునయ
చాలా విశేషాలు ఉన్నాయి
చెప్పండి ఒకటి చెప్పండి దాంట్లో
ఆ
ఇప్పుడేం లేదు తీసుకోవాలి ఇప్పుడు
లైట్ తీసుకోవాలి ప్రతిది
ఆ
అంటే ప్రతిదిీ లైట్ తీసుకుంటే వాడు ఇంకా ఎక్కువ చేస్తే ఏం చేయాలి అప్పుడు
ఉ సాయం మా ఆసించ తీసేటట్టు మనం పదు
మనం చేసినట్టు మనం ఒక్కలక్ తెలుసిది కదా
మంచిది ఎప్పుడు చెడ్డదే మంచి ఎప్పుడు ఎవటి తెయదు ఏ చిన్నా తాడు ఆ సార్మని చెప్
ఇ ముందు మా మనిషిని మనిషిని నమ్మాలంటారా
ఈ సమాజము మంచి మంచి అమ్తే అది మంచినీ
కాదు ఇప్పుడు ముందు మనిషిని మనిషి నమ్ముకోవాలంటారా
అవును
నువ్ ఎట్ట ఎవరినైనా నమ్మవా
నేను లాస్ట్ లాస్ట్ ఇయర్ లో చాలా
ఆ
ఈ ఇయర్ నాకు బెటర్గా
ఆ మా డేటా టైపిస్ట్ వచ్చాడు మా రూంకి
ఆ అయినా కద అయినా మర్చిపోయార
ఆ మా డేటా టైపిస్ట్ ఒక అమ్మాయితో రిలేషన్ లో ఉండి మోసపోయాడు.
ఓ నైస్
ఆ అమ్మాయితో ఎంగేజ్మెంట్ కూడా అంది ఎంగేజ్మెంట్ రింగ్ కూడా పెట్టుకున్నాడు.
అబ్బో ఆ
కాకపోతే ఆ ఎంగేజ్మెంట్ రింగ్ రాక కోన్ చూడు వీడి దగ్గరే ఉండిపోయింది లాస్ట్ విని బ్రేకప్ అయింది అన్ని అయిపోయినాయి కాబట్టి సబ్బు పెట్టి అట్టా ఇట్టా తీసేసాడు
ఉప్పు కాదు నిన్న ఏం చేసారు.
అ
రీన్ రీన్
ఆ బంగార్రింగ్ అండి.
అది అప్పుడు ఇప్పుడు ఏం చేశాడు
ఇప్పుడు అమ్మాయి తీసేసుకుంటుంది.
ఓ చా
ఆ దానికంటే ముంద్ దు ఇంకొక అమ్మాయి కూడా అతని ఫోన్ నెంబర్ తీసుకొని అతనికి కాల్ చేసేది నైట్ వీడియో కాల్ కూడా మాట్లాడుకునేవారు వాళ్ళిద్దరు
ఉమ్
ఆ నైట్ వీడియో కాల్ లో మాట్లాడుకుంటూ ఒక రోజు నాకు దొరికాడు లాకుడు చాట్ పెట్టి
ఓ నైస్
ఆ రోజు తేలిసింది ఆ అమ్మాయి కూడా మా క్లాస్ అమ్మాయే ఆ నేను ఫోన్ మాట్లాడుతుంటే బాగా నవ్వుకుంటుంటాడు లోపల లోపల ఆ అదో ఇందాక చెప్ పంటున్నాడు
ఉమ్
మ్మ్ అది మీకలా ఏం లేరా మీ ఫ్రెండ్స్ అట
అసలు ఆ ఆ అయ్
ఆహా మీ ఫ్రెండ్స్ చాలా అమాయకులా ఎంత అమాయకులండి
అంత మాత్రమే కాదు
అంటే నోట్లో ఐస్ క్రీమ్ బెటినా తిననంత అమాయకులా
నోట్లో ఏసి బెట్టి తిననంత అమాయకులా
ఏమో మీ ఫ్రెండ్స్ అమాయకులు అంటున్నావు గా
అమ్మాయిలను చూపిత్తే చెల్లి అక్క అని మాట్లాడే
మా ఫ్రెండ్ ఇంకొకడు ఉండేవాడు ఉ ఫస్ట్ లో బానే ఉన్నాడు మా తోటి తర్వాత ఒక ఇద్దరు అమ్మాయిలు తగిలారు.
ఒ నైస్
ఆ మళ్ళీ అమ్మాయిలకి అమ్మాయిలు వాడి దగ్గర డబ్బులన్ని ఖర్చు పెట్టించుకున్నారు.
ఓ ఇద్దరమ్మాయిలా
ఆ ఇద్దరమ్మాయిలు
ఓ నైస్
ఆ ఇంక లాస్ట్ కి ఒక అమ్మాయి పోయి ఒక అమ్మాయి మిగిలింది. ఆ అయితే ఇంగ ఆ అమ్మాయిని ఇంక ఎలాగైనా పడేయాలని ట్రైన్ ఆ ట్రైన్ లో ఒక పాడు పని చేయడానికి పాల్పడ్డాడు.
చి యాక్ తప్పు పనులు
ఆ తప్పని అతనే మా మాకు చెప్పేవాడు తప్పు దా చేయకూడదు రా అని కానీ చేసాడు.
సక్సెస్ కాలేకపోయింది
ఓ మీకేమన్నా తెలుస్తదా
ఛీ అలాంటి విషయాలు మేము చెయ్యం అయినా ట్రైన్ లో ఆ సీట్ లో ఎలా చేయాలని వాడికి అంత ఆలోచన వచ్చిందో నాకు అర్థం కాదు ఇప్పటికీ
అవసరం బట్టే ఆ ఈ తడ బడుతారు
ఒక రోజు అడిగాం అడిగితే అందరి ముందు చెప్పేశాడు
వావ్
ఇప్పుడు అందరు వాడిని ఆడుకుంటున్నారు ఆ విషయం మీదే అది అలా జరిగిందన్న మాట
ఆ ఫ్రెండ్ చాలా చెప్పారు రియల్ లైఫ్ రా ఆలోచించారా
మ్ అలా ఆ ఫ్రెండ్ ఇంకా నాకు తెలిసి ఇంకా ఒకళది విని ప్చ్ ఎవరన్నా పిలిస్తే పోయి ఏసి వస్తాడండి కన్ఫామ్ గా
హ్హ్
దెబ్బాస్తాడు కన్ఫామ్ గా ఆ నిన్న మా ఫ్రెండ్ ఒకడు బయటకి పోయి సిగరెట్లు అంటా పెద్ద ఊరి నిండా బెల్చారంట ఆ నిన్న నైట్ రూమ్ కీ అందరికి ఫోటోలు చూపిస్తున్నాడు చూడండిరా సిగరెట్లు ఎట్లా పేర్చారని
యా న్ ఛాయ్ బోయ్